హ
మ్ చెప్పురా?
ఆ అక్కా
ఆ ఏది గోవాకు మసాలా ఎట్లా యూస్ పప్పు
ఉ అ గోవు గోవాకిని బాగా కడిగి గోవాకు పచ్చిమిర్చి మమ్కాయలు
ఆ
ఆ ఇంక టమోటాలు బాగా ఉడికించుకోవాలక్క ఆ వేస్తారు పా
ఆహ వంకాయలు, గోగాకు, పచ్చిమిర్చి, భాగో
టమోటా
టమాటా గూడ ఓకే
ఆ ఎరగడ్డ కూడా వేసు కొంచెం మీరు వేసుకునేటట్ల అయితే మేము వేస్తాం వేసుకోవచ్చు.
ఆ
వేసుకుంటే వేసుకోవచ్చు అది ఆప్షనల్
ఆ
బాగా ఉడికేటప్పుడు ఇంక చింతపండు కొంచం ఎక్కువ నాన్బెట్టు ట్టుకొని చింతపండు ఎసుకోవాల, టమాటాలు తక్కువ ఆ టమాటాలు తక్కువ అయితే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవాలా లేదంటే తక్కువ వేసుకున్నా ఏం కాదు పులుపు ఉంటది ఇక్క కానీ ఆ టేస్ట్ కూడా వచ్చాది.
ఆహా, ఓకే.
టము అన్ని ఉంటయి కదా పచ్చిమిరపకాయలు ఏసు
అవి మగ్గిపోయినాక చింతపండు పులుసు ఎసుకోవాలా?
పుల్సు కాదు చింత పండే వేయల్లా చింతపండు కడిగి పక్కన బెట్ కొని ఆ చింతపండు ఎస్తే అది ఆ వేడిగా ఉంటది కదా లోప అలా ఉడికేదాంతో, బాగా ఉడుకుతది ఇంకా అది పక్కన పెట్టి బాగా మెదుకోవాలె ఎక్కువ నున్నగలా. నున్నగా చేసుకోవచ్చు.
ఓకే.
వేసుకొని తిరువాతకు పెట్టిన తర్వాత అవన్నీ తిరువాత గింజలు, కరివేపాకు వేసుకొని ఎర్రగడ్డ లువన్నీ బాగా తెల్లవాయలు కూడా వేసుకోవాలి బాగా ఏగినాక మసాలా దంచుకొని పెట్టుకోవాలె అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఓకే
అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొబ్బెరా వేస్ కొబ్బర తురుమ వేసుకునేది వేసి అది బాగా మసాలా కొంచెం ఎక్కువ మగ్గనీయాల కొంచెం కొంచెం అడుగంటుతది కదా మాడడంలాగా కొంచెం అడుగంటినప్పుడు ఏ మనం పక్కన కొన్ని గోంగూర వేసుకుని బాగా ఉడికిచినాం అనుకో బాగుంటది తిరువాత అన్నంలోకయితే సూపర్ ఉంటాది.
ఆహా కొబ్బర కూడా ఎస్తరా అందులోకి.
ఆ మేమైతే మసాలా అంటే అల్లము తెల్లవాయి, ఎర్రగడ్డ, కొబ్బరి పొడి ఎసుకొని చేసుకుంటాం మసాలా అంటే ఉత్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కా కుండా.
ఆ అంతా మిక్సీ పట్టుకొని అ
మిక్సీ పట్టుకోని ఆ పేస్ట్ ఎసాము కా
ఆ
అంతే ముందే కొట్టుకోము మేము ఎప్పుడిలా ఎప్పుడు వంట చేయాలనుకుంటే అప్పుడు మ సాల చేసుకుంటా అక్క నేను. చానా బావుంటాది వేడి వేడి తెల్లన్నం లె కైనా వెడన్నం లేకి బావుంటాది.
హ్
మీరు చేయలేదక్కా ఇప్పుడు
నేనే మామూలుగా ఉత్త గోంగూర గోఆకు పుల్లగూర చేసిన కాని మీరు బిర్యానీలోకి ఆ బిర్యానీలోకి వేసే గోంగుర చేయలేదు.
ఆహా ఇంగా పెళ్ళిళ్ళలో అయితే ఉమ్ అవి మా పెళ్ళిళల్లో చేస్తారు అక్క ఈ గోంగూరని ఇంగా మొత్తం మనం ఇందాక మసాలానే కదా పెట్టినేది. అవి మేకపోతులకి పొట్టేలు కోస్తే పొట్టా, పేగులని వస్తది. పొట్ట పేగులు విన్నావా, బోటీ ఆ బోటీని బాగా ఉడకబెట్టి ఈ తిరువాత లోనే వేసి వేంచ్చారు బోటీ ఇంగా సు అది కూడా చాలా బావుంటది బాగా ఈ పులుపంతా తింటదా ఆ వాటికి తోళ్ళకి వాటికి బాగుంట
మ్
పెళ్ళిళ్ళ అయితే బోటీ ఏసి చేస్తారు క
ఆ ఉత్త బోటీ చేయడం వచ్చా నీ
ఉహు ఎప్పుడు చెయలేెక్క మా ఇంట్లో ఏం తినలే ఎప్పుడు తిన్నళ బోటీ అయితే తింటారు గాని తాల ఎప్పుడు మేం తలకాయ తెచ్చుకుంటాం ఎక్కువ తెచ్చుకుంటే మటన్ తలకాయ తెచ్చుకుంటాం ఇంకా అది బాగ ఇష్టం బాగుంటది బ్రెయిన్ అన్ని
అ అవ్వ తలకాయ కూర నా కూడా రాదు తెచ్చుకొని చేసుకోవాలనిపిస్ కానే అవి క్లీన్ చేయడం అదంతా రాదని
అవునది ఎక్కువ స్మెల్ ఎక్కువ వచ్చాదిక్కా
అ
చాలా ఎక్కువ స్మెల్ వచ్చాది
ఆ ఆ పేగుల పుల్ల పెట్టి అంత క్లీన్ చేయడం మనకు రాదు అందుకే నేను కుడ తెచ్ కొనక్కనీ బోటీ తినాలనిపిస్తుంది కానీ
ఉహు
అ మీరు తలకాయ కూరలోకి ఏం జేసుకుంటరు
తలకాయ కూరలేకి సంగటి బాంటది ఇంక మటన్ లేకి సంగటి బాగుంటాయి ఎక్కువ ఎముకలే ఉంటాయి కదా
ఆ
పులుసు ఏసుకొని బాగా ఎక్కువ సంగటి ఏసుకుంటే బాగుంటది తిరువాతన్నం చేసుకుంటాం
నేను తరకాయ కూరలోకి రొట్టెలు రొట్టెలు అలసంద వడలు ఆ రొట్టెలు చేయడం
హ్మ్మ్ ఆ మేము గూడ పండుగలు అయితే చేస్ క్కుంటాము కల్సిందవడలు అలసందలు పెసరవడలు పండగలకి ఏసుకుంటాం
అ
అరే అది జేసినప్పుడు ఇది జేయాలని ఏం లేదు మేం నార్మల్గాయినా చేసుకుంటాం ప్పు రెండు తినాలనిపించి వడలందు
అవును
మటన్ తెచ్చినప్పుడనే ఏం లేదు క్క
ఎమిటి కొడలు అవన్నీ చెప్
ఉహు
ఆ పండుగలకైతే సంక్రాంతి పండగ ఉగాది పండక్కి అయితే తీపడలు పూరిలు మటన్ మటన్లు
టీ పౌడర్ లేనిది ఈ ఫడలు ఎట చేస్తాం
సంద వడలు న్న ఆ అలసందవడలుకు ఫస్ట్ ఉ ఆ బ్యాళ్లకు సరి పడ బెల్లం వేసుకున్నాం అంటే కొంచెం తక్కువే ఉండాలనమాట మరి బెల్లం కరిగిపోతే ఇట్లా నీరు నీరు అయితది కదా అట్ లేకుండా ఆ పాకం లాగా వస్తది కాబట్టి అట్ల లేకుండా రుబ్బేటప్పుడే బెల్లం తక్కువ వేసుకోవాలి లైట్ చికుందా సరిపోతది అవి
ఊ
ఊ అవి ఫస్ట్ రుబ్బుకొనేసి పక్కకు తోడుకొని మళ్ళా కారంవి రుబ్బుకుంటాం బాగుంటుంది
ఆహా
టీ పొడర్లు బాగుంటాయి మటన్ లోకి తలకాయ కూర లోకి
ఏమంక నేను ఎప్పుడు తినలే చేయలే
ఒకసారి చేసుకో బాగుంటాయ్
ఆవ్
ఫస్ట్ తీపొడలు రుబ్బేసి తర్వాత మామూలు కారం వడలకి మెరకాయలు అల్లము తెల్లగడ్డ ఆ కొన్ని ఎరగడ్డలు తెల్లవాయిలు వేస్ తెల్లవాయలు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా వేసుకో
ఆ
ఇంకొన్ని తెల్లవాయిలు కొంచం అల్లము పచ్చిమిరపకాయలు ఎరగడ్డలు
ఉహు
ఉ ఇవ్వన్ని వేస్కుని రుబ్బుకుంటే బాగుం ఇంకా కొంచెం చెక్క లవంగాలు కూడా వేసుకుంటే మసాలా లాగా బాగుంటాయి
ఏమోక అవన్ని వేసి అయితే ఎప్పుడు చేయలే పచ్చిమిరపకాయలు అల్లము ఎర్రగడ్డ కొత్తిమీర ఇంగ అంతే ఇంగ క అద్ అది ఒకటి మారుతాయ్ పెసర బ్యాళ్లు కాని కొంచం ఆ వేసుకుంటం
అవన్నీ వేసుకొని బాగా సిమ్ లో పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటాయి ఇన్ని బెల్లం వడలు కూడా బ లోపల కాలని కాబట్టి సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాల అన్నమాట ఊ
గోధుమ పిండితో బోండాల్ లాగా కూడా చేస్తారు కదక్క తీపి బోండాలని
ఆ అవునవును చేస్తారు
అవి లోపలు ఉడుకుతాయాక అట్లే ఉంటది పిండి పిండి
లేదు ఏమి ఉండదు ఉంటది బాగా సిమ్లో కాల్చుకోవాలి బాగా గోధుమ పిండిలో ఆ గోదమపిండిలో కొంచెం బెల్లం కరిగించిన నీళ్లు వేసి బెల్లం జస్ట్ అట్లా కరగనిస్ వడగట్టుకుంటే దాంట్లో ఏమన్నా రాళ్ళు అవి వున్న పోతది వేసి ఆ నీల్ తోనే పిండి కలపాలి దాంట్లో కొంచెం వంట సోడా వేసుకుంటే పొంగుతాయి కదా బాగా అ ప సోడా ఉప్పేసుకునీ కలిపేసుకొని బాగా బాగా కలి వేసుకొని కొంతసేపు అట్లే పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్క పక్కన పెట్టేస్తే ఒక అరగంట ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత బోండల్లాగా వేసుకోవాలే ఉ బాగా కాలిపోతాయి మనం నేను చిన్నప్పుడు మాకు బాగా మా నానా తీసుకొచ్చా అన్మట
ఆ
మనకి యాలుకల పొడి ఇష్టమాయితే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగుంటది
హ
ఆ ఇంకా మ ఇవి టిఫిన్ లోకి బోండాలు వేస్తారు తెలుసా మైసూర్ బోండాలు గ చ
అవున
దోస్పిండి తో కదారా మైదా పిండి
మైదాపిండి దోసపిండి గోధుమ పిండి కలిపి కూడా వేచారు కదా బోండాలు
ఏమో అది తెలీదు కాని నేనైతే ఇట్లేస్తా మైదాపిండి తీసుకోని రాత్రే కలుపుకోని పెట్టుకోవాలన్నమాట మైదాపిండిలో మైదా పిండిలో కొంచెం ఇడ్లీ రవ్వ వేయాలి ఒక రెండు స్పూన్ ఇడ్లీ రవ్వ వేసి ఒక అర కేజీ మైదా పిండి తీసుకున్నాం అనుకో
ఆ
ఒక స్పూను ఇడ్లీ రవ్వ అంతా ఒక ఒక అర టీ స్పూను చక్కర ఏసు కోవాలి. మతే కొంచమే సాల్ట్ వేసేంత చక్కర చక్కర వే సాల్ట్ వంట సోడా ఇవన్నీ కొం జిలకర అవన్నీ వేస్ కాని అందులో పెరుగు వేసుకోవాలనమాట
ఆ
అంటే ఒక అర కేజీకి ఒక పెద్ద ప్యాకెట్ లో ఆ ఫ్ ప్యాకెట్ పెరుగు సరిపోతది
అ
ఆ పెరుగు వేసిసుకొని ఇంకా పెరుగు అంతా కలిపేస్తుకున్నాక ఇంకా నీళ్ళు పడతాయి అనుకుంటే నీళ్ళు వేసుకోవచ్చు మనకి బోండాలు వేసే కన్సిస్టెన్సీ వచ్చేదక కలుపుకోవాల అన్నమాట
ఆహా
మరి అంత జారుడుగా కాదు మరీ గట్టికి కాదు మనం ఇట్లా బొండాలు చేత్తో వేసేది తెలుసు కదా నీకు ఆమైనా కలుప్ కునేసి ఇంగ రాత్రంతా అట్టే పెట్టేసుకొని ఉదయం బా పొంగుతాది పిండి
ఆహా
ఉదయం బాగా పొంగిన తర్వాత మళ్ళా ఒకసారి అంతా బాగా కలిపిసుకొని ఆ ఇందుక ఇప్పుడు మని పై ఆనియన్స్ అవి కావాలంటే ఏసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు ఆనియన్స్ ఏసుకోవచ్చు ఆ పప్పు కొచ్చే పచ్చి మిరపకాయలు ఇవన్నీ ఏసుకోవ కానీ మైసూరు బోండలల్లో ఈ మైదాపిండి బోండలల్లో ఇవన్నీ ఏసుకోకపోయినా కొత్తవి ఏసుకున్న బాగుంటుంది ఇంగిట్లా బాగా బోండల్లగా నూనే బాగా వేడైనాక బోండల్లాగా ఏసుకొని ఎర్ర కాల్చుకోవాలి ఇవి రెండు సార్లు డీ ఫ్రై చేసు కోవల ఫస్ట్ కొంసేపు కాలిన తర్వాత తీసేసి మళ్ళా ఇంకో వాయి ఏసుకున్నాక అవి రెండు తీసి ఇంకోసారి వేడి చేసుకోవాలన్నమాట అంటే రెండు సార్లు ఆయిల్ ఏసుకుంటే బాగా కాలుతాయి
మరి అది ఇప్పుడు పొద్దున్నే పిండి అంతా అయిపోలేదు అనుకో మళ్ళా సాయంత్రంకి అది తీసి పెట్టి పిండి వేసుకోవచ్చా అక్క
ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మళ్ళీ సాయంత్రం వేసుకోవ ఆ ఇంకా ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి పునుగులు కూడా వేసుకోవచ్చు బాగుంటాయి
ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలపాలా
కాదు ఇడ్లీ పిండిలో ఏమేయ్యాలంటే ఇడ్లీ పిండి ఇప్పుడు మామూలుగా మనము మినపప్పులో మిక్సీ పట్టిన తర్వాత మినపప్పు ఇడ్లీ పిండిని ఏం చేయాలంటే గట్టిగా పిండి వేయాలి ఉద్ధి పిండిలో గట్టిగా నీల్లు ఏంలే కుండా గట్టిగా పిండేసుకుంటే అది గట్టిగా కలుపుకోవచ్చు కదా
ఉమ్మ్
ఉమ్మ్ ఇడ్లీ పిండి జారుడుగా కాకుండా గట్టిగా ఉండాలన్నమాట దోశపిండి కంటే గట్టిగా ఉండాలి
ఆ
అప్పుడు నువ్వు ఎట్లా చేస్తావంటే మినపప్పులో త క్కువ నీళ్లేసి మిక్సీ పట్టుకోవాలా ఇడ్లీ పిండిలో నీళ్ళు ఏం లేకుండా ఇడ్లీ రావ్వలో గట్టిగా పిండుకొని ఉద్దిపిండి లే తీసుకొని బాగా కలిపి పెట్టుకో కలిపి పెట్టేసుకొని దాన్ని రాత్రంతా అలాగే ఉండనిస్తావు కదా బయటే పర్మెంటేషన్ అయితాది కదా పొద్దున్న ఏం చే